హలో నమస్కారం అండి చ వినివిస్తుందండి మా గొంతు మీకు వినపడుతుందా
ఆ మీ గొంతు చాలా బాగా వినిపిస్తుంది
అదేందొ అండి చాలా రోజులు చాలా ప్రయత్నాల తర్వాత మీకు మా దగ్గర నుంచి కాల్ వచ్చినదని
మ్ అవును దానికి మీరు సంతోషిస్తున్నట్టున్నారు
చాలా సంతోషిస్తున్నావండి
అత్త మయితాంది అయోచ్ ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్ గారు పనుకున్నారు పొద్దున ఫోన్ చేసింటే
ఎన్నివేళకు ఫోన్ చేశారండి?
తొమ్మిది పైన
ఆ వాడు పొడుగునిందే ఏడు గంటల కంటండి
ఆ ఎందుకు
ఏమో అండి మా మాకు మేము ఫోన్ చేసి అదే చెప్పారండి. నేను పడుకునిందే ఏడు గంటలకు
మరి అంత వరకు ఏం చేస్తుందంట?
ఏమో అండి వారు వాళ్ళ అక్కగారితో ఏదో మాట్లాడారం డి అప్పుడు టాంచి వాళ్ళు ఏదో లోకంలో ఉన్నారండి.
అసలు సిరీసా, సిల్లీనా? చాలా కఠినము, ఉమ్ అయితే పర్లేదు
అలా కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకొని వాళ్ళు అలా ఉండిపోయారని అంతే అండి
ఉమ్
వాళ్లు కుటుంబం గురించి మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారండి వారు.
అవునా ఉహు
మరీ భయపడాల్సిన అవసరం లేదులే అండి.
అయితే పర్లేదండి.
ఉమ్ అవునా అండి
ఎందుకంటే నేను కూడా నేను వా నేను కూడా వాళ్ళ కుటుంబంలో ఒకదాన్ని. అందుకే అండి
అవునా అండి, ఎ ఎలా అండి, మాకు తెలిదే?
అట్ల కల్సి పోతం అప్పుడు ముందు నుంచి తర్వాత స
ఇది తెలుసండి మీ అమ్మగారు, వాళ్ళమ్మగారు మంచి స్నేహి
ఉమ్ అ అట్లే అట్లసలా
ఉమ్ అట్ల అట్లా అండి, ఉమ్ సరే అండి, ఈసారి అట్ల అట్లా కాకుండా మంచిగా ఫ్రెండ్స్ గా ఉండండి.
అంటే కదా నువ్వే ఏ ఎట్లున్నావో
మీరే కాదు చెప్పారండి అట్లట్లా అని, అందుకని అట్లట్లా ఉండకండి.
అట్లట్లా అంటే అట్లా జరిగింది అని అర్థం.
మా మా ఊరి భాషలొ అట్ల అట్లా అంటే ఊరికే ఏదో ఉన్నామంటే ఉన్నామని. అన్నట్టండి
మీకు తెలియని విషయం ఏందంటే, నేను ఆ వద్దులేండి, ఎట్ల చెప్పాల్లో అర్థం కాలే నాకు మీకీ
చెప్పండి పర్లేదు
నాకు అర్థంగాలే ఎట్లా చెప్పాలో, ఎట్ల వర్ణించాల మీకు
ఏ ఏ విషయం గురించండి
ఇప్పుడు మీరు అంటున్న విషయం గురించి
నాకు అర్థం కాలేదండి, మీరు వర్ణించకపోయినా మీ తెలుగులో రకపోతే ఇంకె భాషలో వచ్చో చెప్పండి పర్లేదు.
తెలుద్ అంతే ఈరోజు తెలుగు మాత్రమే మాట్లాడాలండి, అది గుర్తుపెట్టుకోండి ఫస్టు.
అంటే వర్ణించలేనప్పుడు ఏదో ఒక భాషలో మాట్లాడిన తప్పదు తప్పదు కదండి.
ఉమ్
ఉమ్ చెప్పండి
మ్మ్ఉమ్మ్ మీరు తిన్నారా తిన్లేదా
మేం తిన్నామండి పూరి తిన్నామండి
ఉమ్మ్ ఎవరో పూరి తినము అన్నారు మళ్ళీ వాళ్ళే తిన్నారు
తినాలండి తప్పదు మేము బయట ఉన్నాం కదండి ఇంట్లో ఉంటే
ఉమ్మ్
ఇంట్లో ఉంటే మాకు నచ్చినది తినవచ్చు అండి ఇంట్లో లేము కదండి మేము
ఉమ్మ్
తప్పదండి మా కర్మ అది
అవునండి మరి ఎందుకు తినను అన్నారు
ఆరోజు అంటే మీకు ఆలస్యం అవుతుందని గబని వచ్చామండి
ఉమ్మ్
మ్మ్ఉమ్మ్ మాకు మా మా ఆహారం కంటే మీరే ముఖ్యం అనిపిచిందండి ఆరోజు
అనిపిస్తుదండి అనిపిస్తాది ఎందుకు అనిపిదు
ఏమండి అనిపియాకూడదండి
ఆ అనిపిస్తుదండి ఎందుకు అనిపిదు
అ మీరు మమ్మల్ని హేళన చేస్తున్నారా
హేళన కాదు మేం మేము మిమ్మల్ని పొగుడుతున్నాము మీరు అది గుర్తించట్లే
అవునా అండి ధన్యవాదాలండి మీరు మమ్మల్ని పొగుడుతున్న దానికి
ఆ మీకు కూడా కృతజ్ఞతలు
అవునండి మీ మిమ్మల్ని నాలుగు తొందాము అనుకున్నానండి ఆరోజు
ఎందుకండి
తినకుంటా ఎళ్ళారండి నాకు అదే మండిందండి
తిన తిన్నా కదా ఎందుకు తిన్ల
పానీపూరి ఎక్కడ కడుపు నిండుతుందండి మీరు పోయేసరికి ఎంత సమయం అయింది
నాకు అసలు అక్కడ తినబుట్టి కాలేదండి ఏమేమో అన్నా నా బ్రెయిన్ పరిగెడుతాంది అప్పుడు
మీ మెదడు ఎందుకండి పని చేయట్లేదా
ఓ పక్క మా స్నేహితులు వాళ్ళుతో సరిగ్గా మాట్లాడలేదా ఒక పక్క ఇస్కాన్‌కి పోలేదని బాధుందా ఒక ప క్క టైం అయితోందని టెన్షన్ ఉండ
మేము చెప్పామండి తీసుకుని ఎళ్తామని
నాకప్పుడు నే ఇంట్రెస్ట్ రాలేదు అప్పుడు పోదాం అని పోదామని నేను ఆడ కూర్చున్నప్పుడు వరకు బకచ్చ ఎప్పుడెప్పుడు పోదము ఎప్పుడెప్పుడు పోదామా అని ఉంది నాకు బయటికి వచ్చేంత వరకు నాక్కూడా తెలిదు పోకోకుండా అయిపోతా అని అప్పుడికప్పుడు వద్దులే అనిపిచింది
సారి వస్తారు కదండి అప్పుడు నేను తప్పనిసరిగా తీసుకుని వెళ్తానండి
ధన్యవాదాలండి ఉమ్
మీకు కృష్ణుడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసునండి
మా అమ్మతో పోలిస్తే నాకి చాలా తక్కువండి
అవునండి
ఊ
మీరు కృష్ణుడి బత్తురాలని మాకు. మనం అరుణాచలం వెళ్ళిన రోజు మాత్రమే తెలిసినదండి.
అప్పుడు మీకెలా తెలిసింది.
మాకు మీ స్నేహితురాలు చెప్పారండి.
ఆ ఆ రోజు మనకి.
మీరు అక్కడ మఠంలో కూర్చొని పూజ చేస్తున్నారు కదా.
యాడా కుర్చోని.
అరుణాచలంలో అండి మఠంలో.
మా తమ్ము నేను కూర్చున్నాన్న ఎప్పుడు.
ఏమండి మీకు తల ఉన్నా లేదాండి రాత్రి మనం అక్కడ. మఠంలోలోకి వెళ్ళాం నెమ్మలు చూసాం. అక్కడకుచ్చి
ఆ రోజు నేను ఏం పూజ చేయలేదు కదా.
అది సంచి పెట్టుకున్నారు కానీ ఏదో.
ఆ జపమాలనా ఆ.
ఆ అది పెట్టు.
మీకు ఒకటి తెలుసా నేను. వేరే వాళ్ళతో పోయినాలే అప్పుడు నేను జస్ట్ ఆ మత్. గతంలో కూర్చొని మాత్రమే చేసినా మీరు అయినప్పుడు. వాళ్ళతో పోయినప్పుడు తెలుసా గ్రిరి ప్రదిక్షనా మొత్తం చేసినా. ఆహా రోజు మొత్తం పదహారు మాలలు ఐతున్నాయి.
అవునా ఆంటీ.
ఉ.
అంతేలేండి అంటే మీ స్నేహితులు అంతా. హీనంగా ఉన్నారా అండి ఒక ఒక కొంచసేపే చేసేటట్టు.
ఆహా అట్లా కాదండి అంటే నాకు అప్పుడు ఆలోచన రాలేదండి. వీళ్ళతో పోయినప్పుడు అప్పుడు ఆలోచన వచ్చిందా. అదేదో ముందే చేసి ఉండుంటే అప్పుడు ఇట్లా అలిసిపోయేదాన్ని కాదే అనుకున్నానండి. అప్పుడు నేను అలిసిపోలేదు అట్లా చేసుకుంటూ పోయినప్పుడు.
అవునా అండి ఈసారి మనం వెళ్ళినప్పుడు అలాగే చేద్దామండి.
అవునండి తప్పకుండా.
ఈసారి వస్తారండి మీరు మాతో.
మీరు ఆశలు పెట్టుకోవద్దండి నా మీద నేను అది చెప్పేస్తాన్నాను.
మీకు ఉద్యోగం వచ్చినచో వచ్చే వస్తారు కదండి.
ఉద్యోగం వస్తే నేన్ ఖచ్చితంగా వస్తానండి.
అ మీకు మీరు వచ్చే దానికోసంన్న మీకు ఉద్యోగం తెప్పిస్తామండి మేము.
అయ్యో తప్పకుండా తెప్పియ్యండి. ఇప్పుడు ఖచ్చితంగా అవ్వదు. అయితే ఇంకేం మీరు ప్రయత్నించండి అది ఫినాన్స్ మీదే. చిన్నదైనా పర్వాల ఫినాన్స్ మీరే తిప్పియ్యండి ఖచ్చితంగా వచ్చేస్తా.
ఉ సరే అండి.
హ్మ్.
మేం మీకు తిప్పిచెదము.
మేము దాని కోసం వేచి చూస్తున్నాము.
మేము మంచిగా ప్రయ్
దీని వల్ల ఆంగ్లం మర్చిపోతున్నామండి దీనివల్ల మొత్తం.
అదొక భయమండి ఇక్కడ ఆంగ్లం రాకపోతే ఏమో ఆ పనులు ఇవ్వరండి
ఉ
మనం ఇప్పుడు పనిచేస్తున్న దాంట్లేమో ఆంగ్లం మాట్లాడకూడదండి.
అవును ఏట్లోస్తాది చెప్ హ్ మీరు ఒక డీల్ పెట్టుకోండి మా స్నేహితురాలుతో మాట్లాడితే ఆంగ్లంలోనే మాట్లాడు లేకపోతే మాట్లాడొద్దు అని. అప్పుడు మిమ్మల్ని చీల్చి చించేస్తరు
మాకొచ్చే పాషలు కది ఆమె ఇనిందనుకో ఆమె మా ఆంగ్లం మర్చిపోతారండి
పర్లేదు పక్కనోళ్లు వినకోకుండా మీరు మాత్రమే చూసుకోండి
అప్పుడు మమ్మల్ని చీల్చి చెండుతారండి వారు
ఉహు ఆడతారు ఆడు
హా కొడుతున్నారండి
కొడుతున్నారా అండి
కొడుతున్నారు బయ్యా
కొట్టిచ్చుకోండి పర్లేదు
ఎందుకండి?
హ్ మీరు స్ట్రాంగ్ అయితారు అందుకు
హ్ మరీ అంత స్ట్రాంగ్ వద్దులేండి.
ఉ ఉ చేయి పోయింది
మాకు ఇప్పుడు తదుపరి ఇదే నెంబర్ కి కాల్ చేయమంటారా
ఆ తప్పకుండా మీ సమయం కోసమే మేము వేచిచూస్తున్నాం
ఉ సరే అండి మేము మీకు చాలా ఏమంటారు మీకోసం చాలా వేచి ఉన్నామండి మేము పొద్దున నిచ్చెల్లె
త్రం
హు మీ కోసం మేము చాలా సమయం వేచి ఉన్నామండి ధన్యవాదాలండి